ఆ ఇనది బ్యాక్గ్రౌండ్ మామూలే ఇంగ కొన్ని అప్స్ అట్లా ఉంటాయి కొన్ని ఆప్స్ ప్రక స్నానం చేయకన్న ముందు ఏది టైపింగ్ ఆ ఈ రివల్ హోటల్ మేము ఏబీసీకి టైప్ చేస్తున్నాం ఇప్పుడు
హ సెంటన్స్ సేస్
సెంటెన్సెస్ ఆ
ఏది చెడుల యి చేతులపై ఏడులు కాలం
ఉ ఉమ్ చేయచ్చు మమ్మి ఇన్స్టాగ్రామ్ లో చాట్ చేసినప్పుడు చేయొచ్చు ఇక
అది క్రంచ్ అప్పో
అ ఉ అయి ఆ స్టార్ట్ చేయడం వల్ల మన క్ కింగ్ గే పీస్ ఎడక్కు ఉ ఉ ఊ వేదోమరి సన్నాద కోవ లేనమాట ట్రిపుల్ కార్యక్రమం అయినావా వాళ్ళతో ఇల్ తో గాద్ అస్
ఏడికి పోవలన్నా మ కాదా
అస్ ఉ అవు అదే కదా చెప్తాం స స స చ ఆ చాల అ యూనిఇన్టిలిజిబుల్ హ అంటే వస్తా అనిందా ఒకేళ అడిగినప్పుడు యునిఇన్టిలిజిబుల్
ఆ ప్లాన్ చేసి ఇట్చుడు ప్లాన్ చేసిందే నేను కూడా కాదు ఆళ్ళే
హ ఎం ప్లాన్ వేసిండ్రి
మీరు తాగుదర వాటర్ వాళ్ళే ప్లాన్ చేషారు. వాడే ప్లాన్ అడిగినది గు నేను అడగలే వాడ్నీ అడిగిన వాళ్ళు పోదామని ఆ
సరిగ్గా ఆ
హండ్రెడ్స్
ఉమ్ పోదాంరా అందురు వేల్స్ సుడుమనరా మా పదా తి ఫ్యాన్స్ నంబర్సు ఇంకేం తిన్నావా ఏంది మే ఆది బస దోసనా మేము కూడా బయట దోస తిన్నంలేప్పా ఆ తిశేయ్ చెప్తా
క్యా దోసా
పొడి మసాలా దోసా తిన్న బా మందంగా బా లావుగా బాలేఉందిరా టేస్ట్ మాత్రం మా పిజీ పక్కనా కొబ్బర గ్రాండ్నే అని ఉందిలే హలో
ఉ
మాట్లాడరా ఉమ్ ఆడా దోసా బలైంది ఏమంటే కాస్ట్ కూడా చానా ఎక్కువ తెలీదు నూటా పది
పెట్టుకోమనవా
చదివేకి నువ వస్తావా ఊ వాడ ఎందుకు పెడతాడు బయట ఒకటి బొమ్మ పెట్టినాడు లే గా ఇట్లా ఇట్లా రా అని చెప్తారు చూడు ఆ బొమ్మాగ్ గుచలాన్
ఏంటిది
బొమ్ముంటది చూడలే బయటా లోకల్కి రానీ లోకల్కి రండని చెయ్యి ఒకటి ఊపుతాది అది ఆ ఆ బొమ్మా పెటినారా
ఉ
రోజుపోయి దాని కూచ్చుదామా అని చూస్తునా కుచ్చతే కిందా పడి పోతది కదా
ఉమ్
హలో ఉమ్ ఓ వస్తావా ప్రదీప్ మళ్ళీ ట్రై చేద్దాం అని దమ్ ధరే దమ్ ధరే ప ప ఏం అబ్బా సీరియల్ చూస్తున్నావా నువ్వు ఆనీ బో సీరియల్ సుత్తానే ను
లేదు నువ్ స్తావా
చూసాలే అగ్ని సాక్షి కుంకుమ పువ్వు కార్తక దీపం ఇట్టారీ సిరియల్ చూస్తావ నువ్వు ఫుల్ గా నా ఆబో చా నాగిని సీరియల్ మాత్రం బలే చూస్తారా, అమ్మాయిలు బాగా వస్తారా దాంట్లో.
నాగినీ నా
ఆ ఎట్లు ఎత్తుకొస్తారో బళ్ ఎత్తుకొస్తారా అమ్మాయిలునీ నాగినీ దాంట్లో సీరియల్లో బళ్ళుంటారు కొత్త కొత్తళ్ళు వస్తారా ఫస్ట్ నుంచి జుత్తుంట దండ్లని యాడ ఎత్కసారో గాని బళ్ ఎత్కసార్ రా వాల్ కోసమేన్ జుత్త అ
నిన్న ఏ టైం కదా చేసింది మనం
నిన్న లేవన్ కి చేసినాం
లేవన్ నికి చేసినాం నిన్న హ్మ్ ఎ హ్మ్ కీక నికు కానా కింగద్ లా నస్తే బా హ్ ఇంకా నాలు నిమిషాలుంద్ర ఇదొటి అయిపోతే ఇంగ ఇదే నీ లాస్ట్ కాల్ నీ వస్తదిలే వస్తాదిలే కూర్చుదాం ఇంగ కూర్చొని, అయిపోగొట్టాలి మూడు గంటలు పర్ఫెక్ట్గా
ఆ ఆన్నా అది ఇంగ అయిపోగోట్ట పక్కం పెడ్ తే ఎవడు లేడ్ అన్న
ఏ ఇడున్నారూ లేరా మా వొళ్ళు చేపిస్తా ఇప్పుడు నేను ఇడ ము ఇడ ఇడా మూడు ఫోన్లున్నా చేపి చెత్తలే ఎంతసేపు గానీ నా నాదొకటి టి వాంద ఒకటి వాంద ఒకటి ఇంగ ఒకక్కరిది ఎవదో జరుతా
మ ఎట్లా ఎందుకంటే ప్రాసెస్
హ్మ్మ్ మరి మూడు గంటలు ఇంకా కూర్చొని పట పడ పడ పడ ఇయిపోల మూవీఆ ఆ మూవీ మేళన్ కో సవా ఎ టెన్ ఇయర్స్ వారంట రేడింగ్ కురియరా క్షంది ప్రియాంక మోహన్ దాంట్లో ఉన్నది చూడు సినిమా బాగుంది
చూ అంటే
కాదు హీరో ఎవడో తెలిదుగాని హీరోయిన్ మాత్రం జయాంక మోహన్
ఇ ప
హీరో అయితే సేమ్ ననక్ ఉంటాడు వాడు బీటియాస్ోడు
ఆ
సేమి ఇంగా దిలీప్ బిడియాస్
కాాలజే
హ దిలీప్ బిడిసి యారా కాలేజలోనా ఇ అదిలీ బిడి బస్ నీకు ఒక పేరు కాద ఇక్కడ ఉన్న పేర్లు మాత్రం బలి వస్తాయి బయటికి
ఎర్లు చం
హ ఏమంటే గుర్తుపెట్టుకునేడు గొప్పోడు నా నాల అంటాడు
ఇ
హ్మ్మ్ న అరుదుగాదరుతారప్ప అరుదుగా పప్పు చార్ చి డొరిమానా ఇన్ డోరెమాన్ సుత్తన్నవ
ఉత్తమ్ బ
ఆహా
పత్తపోతు
ఏం చదువుతున్నావా లేదా ఎట్లా ఏం చేస్తున్నావు ల్యాప్టాప్ కొన్నా ఓ ల్యాప్టాప్ పాయితన్ చే న్నావా ఆ నేర్చకో ఎ కా మేము మళ్ళీ నేర్చుకోవాల హుమ్మ్ నీదానంగా చూసుినని ఎంబడే నష్టం
అద ఫస్ స్త
ఆ అదే మీరునంగా చూసుకోాల ఓ ఉత్తర నంబర్ వన్ న ఏం చేస్తున్నావు మొదట సైన్ ఇన్ కర్రీ ఆ మూవీరూల్స్ ఆ
అ
ఎందిరా ఏం మాట్లాడుతున్నావ్ మూవీ చూస్తున్నావా
మూవీ రూల్స్
ఆ మూవీ రూల్స్ మూవీరుల్స్ వద్దు నెట్ మీరర్ ఓపెన్ చేస్తాా సో
ఎల
నెట్ మిరర్ అని కొడుతే అదే స్తది ఒట్టు సినిమాలు అన్న వస్తాయి దాంట్లో నెట్ఫ్లిక్స్ లో ఉన్న సినిమాలున్న వత్తయి
పోన్ లో ఉంది కానీ దీంట్లో లేదు
అయిపోయిందిలే కట్ చేస్తున్నా
ఓకే